హలో న నమస్కారం అండి బాగున్నారా అండి
ఆ నమస్కారం అండి బాగున్నానండి
డిన్నర్ చేసారండి ఆ బాగున్నామండి డిన్నర్ కంప్లీట్ చేసారా
ఆ చేశావండి మీరు కంప్లీట్ చేశారా అండి డిన్నర్
ఆ ఇంతకు ముందే తిన్నావండి ఎలా ఎలా ఉన్నాయండి వాట్ తావరణం
మీరు డిన్నర్ కంప్లీట్ చేశారా అండి
ఆ చేసామండి వాతావరణం ఎలా ఉందండి
హలో
హలో మీ దగ్గర వాతావరణం ఎలా ఉందండి హలో వినిపిస్తుందా అండి హలో వినిపిస్తుందా అండి
మీరు డిన్నర్ కంప్లీట్ చేశారా అండి
ఆ చేసామండి ఆ వాతావరణం ఎలా ఉందండి మీ దగ్గర ఆహా ఏం లేదండి ఖాళీగనే ఉన్నాం మీ దగ్గర వాతావరణం ఎలా ఉందండి మీ దగ్గర వెదర్ ఎలా ఉందండి వినిపిస్ వినిపిస్తాయి ఎదా మాట్లాడింది హలో హలో హలో హలో
ఆ చెప్పండి వి వినిపిస్తుందా అండి ఆ ఇప్పుడు వినిపిస్తుందండి ఊమ్ భోన్ చేశారా అండి
వి మి దగ్గర
ఆ హ వేదరా అండి ఆ ఒకే
బ్లాంక్
వెదర్ కూల్ ఉంగ్ కూల్ గా ఉందండి ఈ మధ్య కంటిన్యూగా మూడ్ నాలుగు రోజుల నుంచి వర్షాలు పడుతుంది
అవునా మా దగ్గర కూడా వెదర్ చ చాలా కూల్ గుందండి అయితే మీరీ సమ్మర్లో ఎటైనా దేవస్థానాలకి అటు వెళ్ళిన్రా అండి ట్రిప్ ఏమైనా ప్లాన్ చేసుకున్నారా
మేమండి ఆహా లేదండి పోయిన సంవత్సరం వెళ్ళాము ఈ సంవత్సరం ఇంకా వెళ్ళలేదండి మీరు వెళ్ళేలా అండి
మేము అంటే దగ్గర్లో ఉన్న టెంపుల్స్ కట్లా వెళ్ళామండి
అవునా
దగ్గర్లో ఉన్న టెం ఎక్కువ దూరం ట్రావెలింగ్స్ ఏం పెట్టుకోలే ఎందుకంటే ఎండలు బాగా ఎక్కువ ఉండే కదండి దాని వల్ల ఇగ మేము ఎక్కువ ట్రిప్స్ ఏం పెట్టుకోలేదు ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నారు అనేసి సి ట్రిప్స్ ఎక్కువ పెట్టుకోలేదండి
ఉ ఉ
అ
ఏం చదువుతున్నారండి మీ పిల్లలు
మా పిల్లలు చిన్నగనే ఉన్నారండి అందుకే సమ్మర్ లో వెకేషన్స్ కి ఎక్కడ వెళ్ళడం అంటే ఒ పాప సెకండ్ క్లాసు బాబు ఇప్పుడే ఎల్కేజీ కి ఏషినం అండి ఈ అందుకోసమనేసి ఎటూ ట్రిప్స్ ప్లాన్స్ ఏం వేసుకోలేదండి
అందుకే
ఆ ఆ హలో ఆ చెప్ ఆ అవునండి మరీ ఎండలు బాగా ఎక్కువ ఉండే కదండి ఈ సంవత్సరం కె వెళ్ళలే ఏం లేదు ఏ మా దగ్గర్లున్నా మా దగ్గ మా దగ్గర్లున్న టెంపు